బా
నమస్కారం అండి హలో
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది మీ ఫైవ్ కాల్స్ అయిపోయాయా
ఆ అయిపోయాయండి మీ అయిపోయాయ
ఆమ్ మియి
సరే చెప్పండి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి ఇప్పుడే పిల్లలకి భోజనం తినిపించా నిద్ర లేగిస్తే
అవునా నాకు తెలియదు ఇప్పుడు తినిపించారా
ఆ ఇప్పుడే లేగిసారు ఇద్దరు ఇద్దరు లేగిస్తే అన్నం తినిపించి
కూర్చున్నా
హమ్ అవునా
నిద్రపోతున్నారా
ఈ ఏంటిదండి నిద్ర వస్తుంది బాగా ఆవలింతలు వస్తున్నాయి. గాని ఇప్పు పడుకోలేదు పడుకో అలానకు పడుకోలేదు నడుము అయితే బాగా నొప్పి లేస్తుంది. నడుము అయితే కట్టలెక్కే అయింది నాది.
ఆ
నడుము అయితే కట్టెలెక్కే అయ్యిందండి.
కూర్చొని కూర్చొనా
ఆ కూర్చొని కూర్చొని
హ
ఏం చూస్తున్నారు? మీరు పడుకున్నారా? మీ పిల్లలు పడుకుంటే పడుకుంటారా?
నేను మాత్రం హాఫ అన్వర్ పనుకున్నా.
ఆ అర్థం కాలేదండి.
మధ్యాహ్నం ఒక అరగంట సేపు పడుకున్న ఇంక నిద్ర రాదు.
అవునా అరగంటలు బాగా మేలుకొస్తాది. నేను పడుకుంటే రెండు గంటలు అటే
ఆ పిల్లలు నిన్నా కదులుతూ ఉన్నారు కా నిద్దురలో మెలుకువ వచ్చింది.
మ్ హూ నాడుము కూర్చొని కూర్చొని క అతల ఫ్రెండ్ ని మా అత్తమ్మ ఫోన్ చేసి బాబు టాయిలెట్ పోతుంటే బాగా స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది. హాస్పిటల్ లో చూపెట్టి నావా అని అడుగుతుంది అంటే మొన్న చెప్ చెప్పాను యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్లాను. టెస్ట్లు చేశారు యూరిన్ టెస్ట్. జెర్మ్స్ బాక్టీరియా ఉన్నాయి అన్నాడు. సిరఫ్లు రాసి ఇచ్చిండు. అవి వాడు కానీ ఆయన ఏడవడం తగ్గించి అని మేము కూడా సైలెంట్గా ఉన్నాం. ఇప్పుడేమో మళ్ళీ వాసున వస్తుంది నీసు వాసన వస్తుంది. ఏమన్న అయింది మో పిల్ల గానికి అని అంటుంది మా అత్తమ్మ.
చూపించండి ఒకసారి తీసుకెళ్ళి.
ఆ అంటే ఇప్పుడు ఇప్పుడుంటే కష్టమండి. ఒక వారం అన్నా ఆగాలి ఎందుకంటే డబ్బులు లేవు మొన్ననే రెండు వేలు అయినాయి.
మ్ మళ్ళీ బ బాగా ఇంకేమన్నా ఇబ్బంది అయిందేమో మంట అలాంటివి ఏన్నా వస్తే తట్టుకోలేడుగా బాబు చిున్నబ్బాయిగా.
మ్ తట్టుకోలేడు.
అలానే మా చిన్నమ్మాయి కూడా యూరిన్ లో ఇన్ఫెక్షన్ అయితే పాస్ పోస్తుంటే బాగా ఏడ్చేది.
అలానే అండి ఇప్పుడు మా బాబు కూడా ఏడ్చేది.
ఏడుస్తుంటే వెళ్లి చూపిస్తే యూరిన్ లో ఇన్ఫెక్షన్ అయింది. పాస్ పోసే దారిలో చీమ్ పట్టింది. దానికోసమే మంట వస్తుందనేసి చెప్పారు.
అంటే ఆ టెస్ట్ చేసిలా అండి లేకుంటే స్కానింగ్ తీసిరా?
మాముూలుగా బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు
ఆ మా బాబ మా బాబు కూడా బ్లే అంటే యూరిన్ టెస్ట్ చేసిందండి. బ్లడ్ టెస్ట్ ఏమి చేయలేదు. యూరిన్ టెస్టు చేసారు.
మూడు నాలుగు రకాలు టెస్ట్ చేసి
అవునా ఒకటె శేషీల్లు మాకు మళ్ళీ ఇంకో టెస్ట్ చేయాలంటే వెయ్యి రూపాయలు అయితయన్నారు అయితే ముందయితే ఫ్రీ మెడిసిన్ వాడదాం తక్కువ కాకుంటే మళ్ళీ వద్దాం అన్నట్టు వచ్చినాం కానీ మేం మళ్ళ ఇంకొట్ చేపియలేదండి అంటే బాక్టీరియా ఉండదని చెప్పిళ్లు
మా అమ్మాయికి అయితే బాగా ఇన్ఫెక్షన్ అయింది అసలేంటి పాస్ పోస్తుంటే ఏడ్చది ఏడ్చి ఏడ్చి పడిపోయేది మాకు భయం వేసేది అప్పుడు తీసుకెళ్ళలి హాస్పిటల్ చూపిస్తే చాలా టెస్ట్లు చేసి
బాగా ఎలు పోయేదండి మామూలుగా ఇట్లా పోసినప్పుడు ఏడ్చేది మళ్ళా తర్వాతకి మంచినే ఆడుకునేటోడు అయ పోసేది ఏ అంటే ఊరికి ఏడువడు అది పాసు పోసినప్పుడే ఏడ్చేది మళ్ళా తర్వాత మంచినే ఆడుకునేటోడు అట్లా అంత ఏం కాలేదు కదా అన్నట్టు మేము కూడా అంత ఏం చేయలేదు
ఆ అలానే అని మేము ఊరుకుంటే ఇంకా ఎక్కువ అయింది వెళ్ళి చూపిస్తే అక్కడ ఏడు వేలు అయ్యాయి ఒక్క రోజుకి
అదే అండి మొన్న ఒక పూట కూడా తీసుకెళ్ళలేదు మళ్ళీ ఇంకా అక్కడనే ఆ ఏంటిది ఏమంటరు ఉ సే ఉండడం అక్కడనే ఉండడం అయితే ఇంకెక్కువ తీసుకుంటారు డబ్బులు అందుకే తొందరగా తీసుకొచ్చేసినాం మల్ల ఏదన్నా పిల్లతోటి కష్టం వాళ్లతో మాటలు రావు చెప్పరు
హు
ఆ మాటలు వచ్చే వరకు కష్టం అండి
ఆ కష్టమే తను
ఇయ్యాలే
మా అమ్మాయికైతే ఒకక్క రోజు ఒక ఉదయం ఒక రాత్రికి చేతిలో తీస్ చిన్న డబ్బులు మొత్తం ఇక్కడ ఏడు వేలు మొత్తం ఇగా ఉ పైన ఖర్చులు కూడా అయ్యేవండి ఒక్క రోజుకి పదివేల దాకా అయిపోయి
హ్మ్
అప్పటికప్పుడు చేతిలో డబ్బులు లేకపోతే
ఆ
మా బండి బా పాతదయిను ఉంది అది బోర్కొస్తే అది అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి మేము హాస్పిటల్ కట్టాం
ఉ
ఏకండి ఇంకా
అలానే ఉంటదండి పిల్లలకు బాలేనప్పుడే మాన చేతిలో పైసలు ఉండయి పైసలు ఉన్నప్పుడేమో వాళ్ళ మంచి మంచిగుంటరు ఒకఐకి వెళ్ళినప్పుడు ఇట్లా అవుతా ఉంటది
అదే పరీక్ష పెడుతుంటుంది మనకి
ఆ అదే అంటున్నా మా అత్తమ్మతోటి ఇప్పుడు రూమ్ రెంట్ కట్టాలి నేను రూమ్ రెంటే నాలుగు వేల ఐదు వందలు మొన్న హాస్పిటల్ ఖర్చులే రెండువేలయ్యి ఏమో ఏ ఇదో ఈ యామి పిచ్చి లేస్తుంది నాకు ఇది ఆలోచించి గ ఆలోచిస్తే గదే మైండ్ కరాబ్ అయితా ఉండది
ఆ
మ్మ్ ఇంకా అండి మరి లే మీ పిల్లలు ఏం చేస్తుుల్లు ఎక్కువ ఏమి అల్లరి చేస్తలేేరండి సైలెంట్ గానే ఉన్నారు కదా
అంటే మా నాన్నగారి ఫోన్ తీసుకొని కూర్చుంది పెద్దమ్మాయి ఫోన్ చూస్ ఉంది ఆ చిన్నమ్మాయి ఏమో నా దగ్గర
ఆహా మంచి వాళ్ళు సైలెంట్గా మంచిగానే నిదానంగా నెమ్మదిగా కూర్చున్నారు మళ్ళీ అల్లరి చేస్తే ఇబ్బంది దేనికైనా
నన్ను ఇబ్బంది పెట్టరు ఎక్కువగా ఇక్కడ ఉంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అమ్మ నాన్న ఇద్దరూ చూసుకుంటారు పిల్లల్ని
మ్మ్
మా నాన్నకు కూడా రీసెంట్గా ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది
మ్మ్
మ్మ్ మూడు స్టంట్లు ఏసారు
ఇంకా ఉంది మరి
ఆ
ఇంక మీకూ మీ భర్త ఫోన్ చేస్తున్డా అండి మరి రోజు మాట్లాడుతుండా మీ పిల్లలతోటి
ఆ మాట్లాడతారు అదే ఉండదు ఇందాక వాళ్ళ నానమ్మ ఫోన్ చేసి ఎప్పుడొస్తారమ్మా ఏంటి అని అడుగుతున్నారు
రెండు రోజులు ఆగిన తర్వాత వస్తాం లేమ్మా అని
ఇంకా బడులు స్టార్ట్ కావలె ఇగ మొదలు కాలేదు బడులు మొదలయితే ఇగ వెళ్ళాలి
మ్మ్ అయ్యాయి మొదలయ్యాయి బుక్స్ ఇస్తున్నారు పుస్ పుస్తకాలు యూ యూనిఫార్మ్ అన్నీ ఇస్తున్నారు నేను ఇక్కడ అమ్మ వాళ్ళు ఇంట్లోకి ఎళ్తుంటే వచ్చాను అది కాకుండా పండగ కూడ ఉందిగా
పండుగ చూస్ కొని ఇంట్లోకి ఏళ్తుంటే గృహ ప్రవేశం చేస్తుంటే పాల్ పొంగించాల్ గా నేను
మ్మ్ హు
అందుకనేసి వచ్చాను ఇక పండగ కూడా ఉందిగా ఆగు నాలుగు రోజులు వెళ్దువు గానీ అంటే ఆగాను
మ్మ్ హు మంచిది
ఇంకేంటండి ఇంకా మీ వైపు పీర్ల పండగ చేయరా
చేస్తామండి అంటే మీ ఊళ్లో ఉన్నప్పుడు చేసేవాళ్ళు అందరూ ఇప్పుడు చేయమంటున్నారు చిన్నప్పుడు పేర్లొల్లు వస్తే నీళ్లు పోసేది డబ్బులు పెట్టేది వాళ్ళకు వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించేది అంటే తెలుసు మాకు నిప్పులల్లో నడుస్తారు కదా ఇప్పుడు నడుస్తున్ల అందర్ల
ఆ నడుస్తారుగా
అయిన వాళ్ళకి కాళ్ళు కాలవా అండి
లేదు కాలవ్ అది పట్టుకొని నడుస్తారు కదా అందుకని కాలవంట
నిజంగానే కాలవ
లేదు కాలవ్ దాంట్లోకి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ ఏం కాలవ్ బానే ఉంటారు
మ్మ్
ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు కూడా
అందరూ అంటారు కానీ ఈ భయమైతది అండి కొన్ని కొన్ని సార్లు అలా చూసినప్పుడు
అవును
మ్మ్ ధైర్యం ఉండాలా చాలా ధైర్యం ఉండాల చాలా అలా చేయాలంటే
మ్మ్ మాతిమ్మని ఆడతారు బాగా ఆడతారు ఆ నిప్పుల గుండం చుట్టూ తా మనుషులు చేరి ఒక్కొక్కళ్ళకి భూజాలపై చేతులేసు కొని
స
ఆడతారు బావుండిది అది చూడ్డానికి
మ్మ్ హు
కానీ నాకు భయం వేస్తాదండి ఇలాంటివి చూసినప్పుడు నిప్పుల మీద నడవడం దేవుని పట్ కొని
ఇప్పుడు ఇంకా అలాంటివి తగ్గాయి ఇంతకముందు అయితే ఇంతకు ముందయితే బ్లేడ్లతో కోసుకోవడం కొరడాలతో కొట్టుకోవడం అలా చేసేవారు
ఓ బుగ్గల్లో ఆ బుగ్గల్ మీదేమో చ ఇవి చాకులు అంటారు కదా కత్తులు కత్తులు దింపుకోవడం అలాంటివి చేసేవారు ఇప్పుడు అవన్నీ చేయట్లా
అవునండి సరే అండి మరి
ఆ సరే అండి
మ్